అ
హలో
వినిపిస్తుందా రా
ఆ ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏం లేరా ఇగో నోట్స్ లు కట్టుకొని కుసున్నిగా ఈ రోజు ఒక్క రోజు అయితయిపోతే నోడ్సు నెక్స్ట్ కోట్ చార్జ్ ఎంసీఏను
హ్మ్మ్ అసలు ఏం సబ్జెక్ట్ అది నాకు అర్థం కాదు
మీ క్ లేయ రా ఎంసీ ఎన్
ఆహ లేదు లేదు మాకు ఎనరాల్మెంట్ ఉ అంతే ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఇంకెడ సిస్టమ్
అవునా అదే మొత్తం మన ఎంఓ ఎఫ్సఏ
ఓకే ఓకే ఇంత సేప్ మ టెన్త్ క్లాస్ అదే న ఎఎసి ఉంది అ దానికి హార్డ్వేర్ ల్యాబ్ కూడా ఉందంత
అవునా మాకు లాబ్ ఏం లేదు కాని సబ్జెక్ట్ ఒకటి ఉంది ఎం సి ఏ నో మదే మొబైల్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్ ఆ వాయిస్ బ్రేక్ అయితుంది ఆ ఇప్పుడు ఓకే
అంటే నెట్వర్క్ అనాలిసిస్ ఉంది కదా దాంట్లో
సేమ్ ఉండదు గానీ మొబైల్ మొబైల్స్ గురించి మొబైల్ నెట్వర్క్ కమ్యూనికేషన్
కరే బి ఎస్ ఎస్ తు తప్ స్టే
ఆ గదే మొబైల్ స్టేషన్ బే స్టేషన్ ఆ మొత్తం మన ఏం వో ఎఫ్ సి ఏ
ఇంకా ఏమో ఉంటది గూడ అది ఏమంటారు బ్రేక్ ఈవెన్ ప్రాసెస్ మేక్ ఈవెన్ ప్రాసెస్ హ్యాండ్స్ చేటు గది ఏంటిది అసలు అరే మన నా ఏసి లనో ఎందులనో వచ్చింది నాక్ అస్సలు గుర్తు రాలే టాపిక్
అవునా బ్రేక్ ఈవెన్ ప్రాసెస్సా
ఆ హ్యాండ్ షేక్ వస్తది మనం ఒక బే స్టేషన్ నుంచి ఇంకో బే స్టేషన్ కి వెయినప్పుడు ఆ కాల్ అనేది కట్ అయితది
హ్యాండ్ ఆఫ్ అయి తది
హ్యాండు హ్యాన్ షేక్ ఏవేవో అంటన్న నేను
హ్యాండ్ ఆఫ్ మనక్
అదే అదే గుర్తుకు రాలే బ్రేక్ ఇవెన్ ప్రాసెస్ మేక్ ఇవెన్ ప్రాసెసు
ఆ హ్యాండ్ ఆఫ్స్ అక్కర్ అవుతాయి బౌండ్రీస్ లో ఉన్నప్పుడు మి డిలో ఉన్నప్పుడు అట్లా నీకు లేద అయితే ఈ సబ్జెక్ట్
ఏమేమి ఉన్నాయంటే మాకు వి ఎల్ ఎస్ ఐ ఉంది వి ఏ సి ఉంది ఆ సిస్టమ్స్ ఉంది ఇంకా గా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అయ విరాన్మెంట్ దిగా జనరల్ సబ్జెక్ట్ కాకపోతే క్రెడిట్ ఉంది దానికి
ఆహా
ఆ క్రెడిట్స్ యాప్ మీకు
ఆప్షనలే కదా అది మాకు లేదా మాకి ఇప్పుడు చెప్పారు లాస్ట్ కు
ఏదో ఒక బ్రాంచ్ నుంచి చూజ్ చేసుకోవాలి ఇవన్న రా
ఇప్పుడు మనకి ఏదో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదో ఉండే చూడు ఫస్ట్ లో అట్లాయానా
ఆహా అది కాదు అది నాలు త్రీ డి సబ్జక్ట్
అవునా దానికి క్రెడిట్స్ లేవా
అహా న అది దన్ లేవు సివో అదే సివో అయ్యే కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దానికి లేవు క్రెడిట్సు ఇ ఇకా జెండర్ సెన్సిటైజేషన్ ఉంట టద్ చూడు.
ఆ ఆ అది కూడా ఉండే మనకు టూ టూ లోనేమో ఉండే
ఆ జెండల్ సెన్సిడైేషన్ నో లాస్ట్ సెమ్ లోనే ఎప్పుడో ఉండే అది లేదు ఇప్పుడు దీనికి ఉన్నాయ్ ఏన్విరాన్ మంత్లీ క్రెడిట్ ఉంటుంది మన బెఫ్ఫాలెక్క
ఓకే ఓకే
బెఫ్ఫా ఎట్లా అంటే అన్నిట్ల ఇంట్రొడ్యూస్ చేస్తాడు వాడు సిఎస్ వాళ్ళకి ఏమో అయ్యా మీ అయ్యాను వుంటదంట అంటే ఇండస్ట్రియల్ ఉ మేనేజ్మెంట్ సంథింగ్ ఏదో ఉంది మనకు అప్పుడు అయ్యోమియ్య
ఐయమ్ఈఆ ఆంట్రూ ప్రిన్సుపాలే
ఆ అదే అదే ఆ ఆయి కెపెన్యూర్షిప్ మీద ఉన్ నాదె ఆ ఇండస్ట్రియల్, ఎంటర్ప్రన్యూర్షిప్ సమయం ఏదో ఉంది.
అదే మనకున్నాయే వాళ్ళకుండే, ఇప్పుడు ఐ ఓ టి కూడా ఉన్నాయి. కదా వాళ్ళకి కి
ఆ ఇప్పుడు అయివోన్ ఏ కా ఐ ఒ టీ ఇంక్ ఇంకొందర్, కొందరికి అయితే ముందు సి ఎమ్ లోనే, వి ఎల్ ఎస్ ఐ అయిపోయిందట, ఏ డబ్ల్యూ పి అయిపోయిందట
ఎవరి అంటే ఈ సి ఇప్ సి ఎస్ వాళ్ళకా
ఈ సి వాళ్ళకే కొన్ని, కాలేజెస్లల్ల అటు కామర్స్ కాలేజెస్లు ఉంటాయి. కదా
అంటే అవి ముందు సెమ్లనేవి అయిపోతే ఇప్పుడున్న సెమ్స్లు, ఇంకేం చెప్తారా వాటికి ఇంకా అడ్వాన్స్ చెప్తారా
ప్చ్ ఏ ఇలా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. రా ఇంకా ఏమవంటే ఆ కంట్రోల్ సిస్టమ్స్ ఉంది. ఇప్పుడు ఇదే ఇంకా మొబైల్ కమ్యూనికేషన్స్ ఉంది. ఇంకేమున్నాయి, ఇంకేమోహన్ ఇంతే ఇప్పటిదాకా గుర్తులేదు. అస్సల్ కి
హ్మ్ హు అవన్నీ చెప్పుతున్నాడ, ఆయన్నే అన్నీ కావాలనే ఏం ఆహా
ఆ ఏమో నాక్ తెల్వదు, అస్సలు నాకేం
అంతే కదమ్ నిన్ను ఒక్కదాన్నే, అన్నకూడదు నియా అడిగితే, అందరిని అడగాలే
ఆ ఆహా ప గ్రూప్ లో నేనే ఏం మెసేజ్ చెప్తాలేను. అనమాట వదిలేసిన, నేను మ్యూట్ చేసి పడేసిన గ్రూపు
హ్మ్ హ్
మ్మ్ మరి ఉకే నేనె ఉ ఒకే నార్మల్గా, వేరే ఏమనాన్నిక అయితే రారు కాని గెట్టుగెదర్ దగ్గరికి ఎళ్ళో వస్తుంద. అయినా ఇప్పుడు ఎందుకు గెట్ తినేదె ఇలా ఏమన్నా సాధిస్తే పెట్టుకోవాలి. కదా అసలు ఎవరమ ఏం సెట్ కాలేదు. ఏం చేయలేదు. గెట్ టూ గేదర్లు పెట్ నే అవును ఒకే
హ్మ్ హ్మ్ మొన్న మాల కూడా అయింది.
ఇలా నాకు ఒక ప్లేస్ ప్లాన్ చేసుకుని నువ్వు పోలే
ప్చ్ ఆహా వీళ్ళకి అదే జీ పెట్టి పరకాలని చెప్పలేదా. మా పాలిటెక్నిక్, వాళ్ళు వెళ్ళిసు వాళ్ళక్ గట్లేనే చాలా బ్యాచెస్ వచ్చిళ్ళంట, అల్లిమ్మి లెక్క అయిందంట హ్మ్
ఆహా ఆత మ ఏమయితార మ ఏ అంటరు కానీ ఒక్కరు కలుసు ర్గాల్వర్ వేస్ట్ అ నానుడి వరకే చేస్తారు అందరు అన్నాన్ ఉన్న వరకే ఉంటది
స
వాళ్ళ అన్నట్టు నేను వదిలేస్తే ఎంత మనం ముందు పడ్డాం అనుకో అంత మనకే లాస్ నేను చెప్ తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ అయింది
అ చ
ఎంత ఏం జేసిన ఇగో యితే మనం ఎక్కువ మనోళ్ళు మనోళ్ళు అని ట్రీట్ చేస్తామో వాళ్ళే మనల్ని ఇది చేస్తారు ఆ నాకు
ఆ అంటే అయిపోతది
నిజంగా అట్లా బాగా నేర్చుకోవాలి రాజు ఎంత నెతినెక్కించుకోని కూర్ సోని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత ప్రియారిటీ ఇస్తామో అంత లాస్ అయితము
తనేే గ ఇద్దరికి
ఆ
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యకు ఒక థడ్ పర్సన్ వచ్చిందంట ఇక ఆమె ఓ ఫీల్ అయితా అంది
గివే అన్ని గివే ఆ ఇప్పుడు ఇద్దరు క్లోజ్ అంటే అది ఇద్దరికి ఉండాలి కదా ఇప్పుడు ఆమె వచ్చిందని చెప్పి ఇంకొక ఆమె క్లోసగ ఉంటే ఇంకో ఆమెకి ఎట్లయినా కోపం వస్తది కదా
మరి ఆమె ఎందుకు ఉండాలి ఇప్పుడు ఇద్దరు అన్నప్పుడు ఇద్దరు
తెలుసుకోవాలి ఫస్ట్ నుంచి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరే ఉండాలి ఈమి వచ్చింది కదా అని చెప్పి ఆమెన్ పటి ఉండుడు కరెక్టేన మల్లి ఇంకా మీదికి ఏమటదామె నేన ఏమన్నానామెను పట్టించుకుంటలేనా ఆమె ప్రియారిటీ స్ ఆమెకిస్తున్నమ్ ఆమె ప్లేస్ ఆమెకుంటది అంటారు
అబ్బా అదిే ఇ స ఇవన్నీ వాళ్ళి చెప్పద్దు వేరే వాళ్ళు చెప్పాలి
ప్పియాలే ఇచ్చింద ఇయ్యలేద అని ఆమె ఈ ఆమె క పియ్యంది అంటదా మారిపోయింది చాలా వాళ్ళిద్దరు ఉంటున్నారుా అనేసి
అదేగద నేనైతే అన్నీ అన్నయ ఖర్చు పెట్టినా ఎన్నో ఖర్చు పెట్టినా నాకు మాత్రం లాస్ట్ కి వేస్టే
అంతే మనుషులని అే అంత ఇప్పటి నుంచి ఇట్లుంటే సెట్ కాదు ఇక మనుషులతో
నిజంగా ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే వాళ్ళు వాళ్ళకి వారు కోని వదిలేస్తున్నారు అట్లున్నారు ఆహా అవన్నీ మర్చిపోతారు ముందు చేసినవన్నీ మర్చిపోతారు మరి ఎందుకు ఏంది అది కరెక్టా కాదా ఆలోచించరు ఎన్ని చేసిన అవన్ని నీకేం గుర్తురావా
అసలు అట్ల ఎట్ల ఉంటాను మా ట్లా అడకుండా నాకు అర్ధం కాదు అమ్మో ఇన్ని రోజులు ఒక్కసారి అయినా గుర్త్ గుర్తుకొస్తలేదా మాట్లాడాలి అనిపిస్తలేదా
ఉమ్ అన్నిగా నమ్మాలి సరే నిజంగానే నేను అంతేమన్నా అని అంతేమన్నా అని అంతే ఏం చేసినా అని ఫస్ట్ ఆ నిజంగానే నేను అన్నా ఇట్ల చేసిన అన్నకున్నటు కూడా కాదు
ఆ
వాళ్ళదే తప్పు అన్ని వాళ్ళే వాళ్ళే అది అ అ వర్ష అళకడి
అంటే మనం మనం మునుగాల్ వచ్చింది మధ్యలో అక్కడ ఏం ఉండదు సరే పో నిత్య అని కొంచెం ఎస్క్యూస్ చేసిన మళ్ళ లాస్ట్ మునిగే ది ఆమె
అందుకే అన్నా కదా ఒక పరిచయం నేర్పిన బాటమ్ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి దానికి కూడా రియాక్షన్ ఉండదు మళ్ళ
అవును జద ఇందుకే వాళ్ళకు కూడా అర్థమైంది ఇంది ఇప్పుడు ఎక్కువ అటాచమెట్ ఇవద్దు ఎక్కో క్లోజ్ గావద్దని
ఆహా కాదు మనమేమన్న రమ్మనమా మన ఏమన్నా ఉండమన్నమ్మ ఏమనా ఆ ఫ్రెండ్గమ్మనమా ఆ అసలు దేకాన్ గూడ దేకాలే అసలు ఎవరూ పట్టిచ్ కోను గూడా వట్టిచ్చు కోలే
అంతే అందరితోటి ఎట్లుంటనమ్మో వాళ్ళ
అట్లనే ఉన్నాం ఆ మరి ఎందుకు ఓవర్ క్షన్ చేసి ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్ గ ఇజేయలె.
అంతె గద
వానవున్ వాల్ వాల్ బానే ఉంట్రూ వాల్ వాల్ బానే ఏస్తరు చూడ్
ఎట్లీస్తదో ఏమో